హలో
ఆ హలో హలో
హలో
ఎక్కడున్నవరా
ఎ అట్ల వడ్ తిరుగుతానికి వచ్చిన బయిటికి
తిరుగుతన్నవః
హ్మ్
ఎవరెవరు ఉన్నారు
ఒకన్నే ఉన్నా ఎవర్ లేరు బోర్ గొడ్తంది
ఆహా వి ట్రిప్పు పొందమనుకుంటున్నా ఒస్తవ
క్కడ
ఇగ ఏటన్నా అరుణాచలం అన్నా తిరుపతి అన్నా ఇవన్నీ తిరిగి వద్దాం అనుకుంటాన్నాం
చూడాలే ఈ మధ్య పైసల్ కొద్దిగా బాగానే అయినాయి మొన్న క్యాంపు పోయినా
ఆహ మన ఫ్రెండ్స్ వరకు పోదామని ప్లాన్ ఇస్తాను మరే
హమ్
మంచిగా ఒక ఫైవ్ కే సిక్స్ కే అయితే సెట్ అయితే లే ని నా కాడ కూడా లేవు అంతా త్రీ కే ఉన్నాయి సరియస్ కాల్ అమ అందరూ పోదాం పైసలు రెడీ చేసుకుందాం అని చెప్పిళు నువ్వు ఏమంటావ్ మారే నువ్వు ఫోన్ నీకు ఫోన్ చేసి చెప్పుదామని చేసినాం
స్టడి చేసుకోవాలి సెట్ అయితు వత్త సెట్గాపోద వంట ఇ ఇ
స మల్ కాలువ మల్ళ మళ్ళ చ
ఇక మొన్న నాడునా నాలుగు వేలు అ మళ్ళ ఇట్లాని
నాలుగు వెలేనేయా
ఆ నాలుగు వేలు మళ్ళా తిండి ఖర్సుా అంతా మాదే పల్లె పల్లె నెల వ నెలబడుతుంద అంట ఆ నెల రెండు నెలలు అయితాది అంటా ఇంక మళ్ళ అటెండెన్సీ లిస్ట్ చి కాలు అయ్యో రెండు వేల అయిన్నాయి
మరే ఇప్పుడు వాళ్ళని నడుకో ఒక రెండు నెలల తర్వాత ఇస్తా అని చెప్పి అడుకో అవి పడ్డాక వాళ్ళకి ఇద్దు
ఇక అట్లానే చేయాలి
అట్లా చేేసినా అంటే మంచిగా ఉంటది కదా
ఆ
తిన్నావా మరే
ఆ
ఫ మామిడికాయల దోరుకుతాయనే
మామిడి కాయలా
ఆ
మొన్ననే కోస్తాను పోయిన్నాం చెప్తే నువ్వు వస్తానని చెప్తే తీసుకోపోదు ఇంకా
సాయి అని చెప్పిన ఆ ఆదివారం ఇట్లా ఖాళిగా ఉన్నప్పుడు తారే
ఆ
ఈ అబ్బ ఆటు ఓనర్ పన అయితా అని మధ్యలో పోదా అంట నడవద అని
ఆ హమ్
ఏ మన మామిడి తోటలు అముతలేరాట ఇ కొచ్చరుగుగాలి
అమ్ముతలేరు అక్కడ మొన్నా నువ్వు మాతోటి వస్తే మాకు కొత్తానికి పోయినందుకు ఐదు వందలు ఇచ్చిండు మళ్ళా ఇరవై కాయలు ఇచ్చిండు ఉమ్ నువ్వు కూడా అత్తే అయిపావ్ కదా నీ కూడా అయిదు కాయలిత్తూరు అటు పైసలచ్చు కాయలచ్చు
ఆ ఈ బోరు కొడతాది హాలిడేస్ ఎందుకు వచ్చినాయా అనిపిస్తాని పిచ్చిలేస్తానది అసలు
ఆ కాలేజీలు ఉన్నా ఫ్రెండ్స్ తోటి అటు ఇటు తిరుగుతుంది గాని నేను మనోళ్ళు కలిసి మొన్న కలిసినాం మరి ఇట్లా చానా రోజులు అవుతుంది పోదాం పోదాం అనుకోని లేదన్న ట్రిప్ కు
ఉమ్
వాళ్ళు ఎట్లాగ మనం కలిసి గుడికి పోదాం మరి అరుణాచలం అన్న తిరుపతి
ఆ అరుణాచలం పోవాలే
ఉమ్ అదే నేను ఇంతవరకు పోలే తిరుపతి పోలే అరుణాచలం పోలే అటు విజయవాడనే దాడులేనే అందుకనే పోదామని నేను కూడా ఫిక్స్ అయిన ఇగా
ఏ మొన్న తిరుపతి శేఖరగానోల్ల తోటి పోయిన కదా అంత ఫీల్ ముచ్చటయి
అంతేనా
పోయి దేవుని దర్శనం చేసుకున్నా ఆడ తిరగలేదు ఏం లేదు ఆడ ఏం చూళ్ళేదు చక్కా దేవుని దర్శనం చేసుకొని తెల్లారు వచ్చినా
ఫ్రెండ్స్ పోతే మంచిగా రూమ్ తీసుకొని దేవుని దర్శనం చేసుకొని అన్ని తిరిగి నైట్ ఏదన్నా పార్టీ లెక్క చేసుకొని
ఆ
అక్కడ ఇంకేమేమి ఉన్నాయో అన్ని తిరిగి తిరిగి చిన్నగా వస్తాం ఆ వేర వాళ్ళా తోడు బోతు గారు ఉండలే
ఏ వాడు జాబోచ్చంది ము క్ తీసుకున్నారు వాడి తీసు అక్కపోతే పోయినాము వచ్చినాము అంతే
ఆర్మీ వచ్చిందంటగా
ఉమ్
న అ మన కొత్తదా రాదా ఇగ
ఏమోనా ఇప్పటికే బచ్చ స ట్రై చేసి రాష్ట్ర ఫిట్ లేనట్టుంది పాాన్ వాడేది
మో నాదేమో చెయ్యిరు ఉన్నది గట్టిగా ట్రై చేద్దాం అంటేనేమో మళ్ళా మెడికల్ దానిక పోయి ఉత్త కూచ్చలేందు కా చూస్తాను
హ
చేయరిగితే తీసుకుంట్రా
చెయ్యి ఇరిగితే ఒక ఆరు నెలలు ఏడు నెలలు పైకి అయితే ఏం కాదు
ఓ ఆరు నెలలు ఏడు నెలలు కాదు నాది దగ్గర దగ్గర ఆరు సంవత్సరాలు అవుతుంది
అట్లాయితే ఇంగా ఆ
ఇక్కడ ఆరు సంవత్సరాలు నాది టూ థౌజండ్ సిక్స్టీన్ తరిగింది ఫిఫ్త్ క్లాస్ లో సిక్స్త్ సిక్స్త్ క్లాస్లో విరిగింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ పది సంవత్సరలు అయితాంది
ఊ
మండే మళ్లా ఆడేమన్నా చేయత్తరా.
చెక్ చేత్తారు కదా గా బర్ర లాంటి కుట్ల లాంటి మార్కులు ఉండొద్దు
అంటే లైట్ గా కనబడతాయి కానీ చెయ్యి మాత్రం ఇప్పుడు రైట్ హ్యాండ్ ఎట్లాంటందో లెఫ్ట్ హ్యాండ్ కూడా అట్లనే పనిచేత్తది.
పంజేత పులప్స్ సా కరెక్ట్ తీయత్తది గదా
పుల్లప్సదిస్తా పుష్ప్స్ దిత్తా ఏదైనా చేత్త ఈ చేయ్ ఏం పని చే్తే ఈ చేయి కూడా అంత పని చేత్తది
ఊ చేత్తది గని ఇప్పుడు మనం చేత్తానప్పుడు ఆ చెయ్యి వైడు దూరం బోవుడు దగ్గర బోవుడు గ ఏమనుందా
లేదు మంచిగానే ఉంటది. ఏం కాదు
ఏం కాదు కద ఆ కుట్టు కుట్ట అచ్చులు ఉంటాయి కదా. అయ్యే పో అవుపడితే కొద్దిగ
కొంతమంది ఏమంటాలంటే అంటే ఏం కాదు కుట్లు కన వడ్డ ఏం కాదు చెయ్య ఎక్స్రే లెక్క ఏదన్నా నార్మల్గా తీసి ఫిట్ ఉన్నదా లేదా చూసి చెక్ చేసి ఫిట్ చేస్తారని అంటాళ్లు మరి.
ఉ అట్లనే అంటారు గానీ
ఉ
అది కొద్దిగా ఎంతైనా అది ఆర్మీ కాబట్టి కొద్దిగా వాడు
చెక్ జేత్తరా ఉ అదే ఒకసారి హాస్పిటల్ కి పోయి మరి ఇట్లా కుట్లు కనబడకుంటా ఏమన్నా ఆయింట్మెంట్ ఉంటదా అని అడుగుదాం అనుకుంటాన.
ఆ ఉంటది ఉంటది మా అన్నను అడగకపోయినవ్ రాకేష్ అన్నను
రాజేష్ అన్నని ఒకసారి అడుగితే ఏమంటారంటే వాళ్ళ ఫ్రెండ్ వాడిండంట
ఆ
ఆ ఫోటో నాకు పెట్టన్నా నేను కూడా తెచ్చుకుంటా అని చెప్పినా గాని మర్చిపోయిండు ఇగ చాల రోజులు అవుతుంది ఐద ఆారు నెలలు అయితాంది ఇగ నేను కూడా అడగలే.
ఇప్పుడు పచ్చ బో ట్లు కూడా తీసేపించుకుంటాళ్ళు. చాలా మంది
ఆ అవ్వంటే పోతాయిలే గాని మిషన్ తోటి గాని ఇది మన కుట్లు కదా
అదే మరి పెద్దగా ఉందా చిన్నగా ఉందా అది
పెద్దగనే ఉన్నాయి పన్నెండో పదమూడో కుట్లు పడ్డాయి. పోగ్రా ఐదారు అ హే ఐదు ఆరు ఇంచులు ఉండదులే గింతే మన ఎంతంటే బెత్తడి మీద రొండేళ్ళుంటది అనుకో
బెత్తడంటే ఇగ ఐదారు ఇంచులే గాదే
అంతే అంటావా
హుమ్ ఏ గి ఇట్లా మన ఇంచు మందం ఉ ఉంటే ఏం కాదు కాని మరి పెద్దగాంటే
పెద్దగనే ఉన్నదిరా
పె దా దా ఆయింట్ మెంట్ వాడు మరే ఇప్పుడు చాలా మంది వాడతాల్లట్లనే ఇప్పుడు చాలా మంది కాళ్లు చేతులు ఆ అప్పెండిక్స్ అయినోళ్ళు వాళ్లు వీళ్లు చాలా మంది వాడతాల్లు
ఒకటీ పోయి హాస్పటల్లా హాస్ స్పటలా చెప్తారా ఏంది ఏది వాడాలని
చెప్తారు రాసిత్తారు అడుగుతే
ఇది ముక్కుల కూడా కొవ్వు ఉన్నది ఏం కాదా గాదిముక్కుల సూత్తరా
ముక్కుల చూస్తారు గాని మనకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటదిగా
బ్రీతింగ్ ప్రాబ్లం ఏం ఉండదు నాకు
ఉండకపోతే మంచిగా
లైట్ గా కొవ్వు ఉన్నదిరా అల్లా
కొవ్వున్నదా సైనస్ చేపియపోయినవ్ చిన్నదే కదా అది
చిన్నదే కానీ అమ్మా ఏం చేయాలే ఆపరేషన్ చేపియాలా అని చూస్తాన
ఓ నాకైతే నేను చేపించిన కాదే
ఎప్పుడూ ఆ రైటే చెప్పినవ్ గా ఒకసారి
దగ్గర దగ్గర ఇప్పుడు సంవత్సరం అయితాన్నట్టుంది
సంవత్సరం అయితాందా
ఆ దగ్గర దగ్గర యాభై వేలయినాయి ఏం ఎఫెక్ట్ లేదు కాని గా సరిదే తగ్గుతలేదింకా
అంతేనా
నాకట అది సడిది ఇన్ఫెక్షన్ అయిందట
ఓహొ
వస్తే ఖచ్చితంగా ఉంటది పోనైతే పోదు
ఉమ్
పోతే మళ్ళా వచ్చే చాయిస్ దబ్బిన
అన్ తెనా ఇగ నీక్ ఇగ రెగ్యులర్ అదీ ఊహు
ఈ అసలు నాది ఎట్లా అయిందో ఏమో పాడుబడ్డది
అంతేనా
ఆ మనమేమన్న తాగుతా ఆయే అన్నాన
మ్మ్ వీనదగదయ్యా మీమన్నా ఏదన్నా ఒకటి తాగుతాం కానీ కళ్ళు ఇట్లా
నూనె పదార్థాలు కూడా ఎక్కువ తిననే తినా
ఊ హు బా మంచినేయనా యాభై వెళ్దకయినాయి అవునా. ప్రైవేట్ పోయినావా
ఆ ప్రైవేట్ గవర్నమెంట్ల సంవత్సరం తిరిగినా మనం ఏంజేయాలో ఏమో వరంగల్లా
ఎమి చేయాలే చేపించుకు పోటీనావ్.
చేపించుకొందమనే తిరిగితే వాడు పడిసం తగ్గినాక చేతాను అన్నాడు.
ఆ
మనకు పడిషం రోజు సల్లీల తాననే పడిశం అది రోజు ఉంటేనే ఉన్నాయి ఇంక.
అంతేనా
డాక్టర్ గాడు ఏమన్నా అడు అది బోదా అని చెపిండు.
అది ఇప్పుడు పోదానికి దగ్గర దగ్గర నిలబడదా. అంటే మనం ఆపరేసన్ చేపించుకొన్నాంకా.
ఆపరేషన్ చేయిపించుకున్నాంక కరెక్టూ ఒక రెండు వారాలు చాలు
తక్కువై దానికి
తే సెట్ అయినటే
ఇక నువ్వు అంటే రన్నింగ్ చేసినా ఏ బ్రీథింగ్ ప్రాబ్లమ్ ఇట్లా ఏమి ఉండదు ఇక.
బ్రీతింగ్ ప్రాబ్లం అంటే కాదు మన లంగ్స్ను బట్టి
మ్మ్ లాంగ్ స్టో ఏం లేదుగాని మళ్ళ హా తర్వాతకి ఏమన్నా ఎఫిక్ట్ అవుతదా.
ఆపరేషన్ చేసినాక కూడా మళ్ళ పెరుగుతుంది అంటారు.
అంతేనా
ఇప్పుడు మన చివరాజుగా అన్న లేడా
ఆ
నాకేసాడు
ఆ ఆ
వాడు ఇప్పటికి రెండు సార్ల చేపిచ్చాడంట.
ఊరక్కా
ఊ మళ్ళ పెరిగిందట.
నేను చిన్నప్పటి నుంచెల్లి చేపించుకోలే, గప్పుడు ఎప్పుడో ఉండేగాని చేపించు చేపించుకుంటా అనుకున్నాగాని ముదిరినంక చేపించుకోవాలని అంటే ఆగిన.
ఒక్కసారి ఎంజంల చూఇంచు
మా వాడున్నాడు తెలిసినోడు వానకి ఫోన్ చేసి కనుక్కోని మళ్ళా నీకు చేత్తా.
ఆ సరే మరి
సరె బయ్
బయ్